ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నావండి హాయ్ండి
హాయ్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ షాపింగ్స్ కి సంబంధించి మనకి మాట్లాడుకుందాం.
ఓకే షాపింగ్ గురించి మాట్లాడుకుందామా సరే అండి మీకు షాపింగ్ చేయడం ఇష్టమేనా
ఓకే అండి నేను నాకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ నేను షాపింగ్ చాలా చేస్తాను.
ఎప్పుడూ చేశారు
రీసెంట్లో మొన్న ఫెస్టివల్ ఉండే రంజాన్ ఫెస్టివల్ అప్పుడు నేను షాపింగ్ చేయడం జరిగింది.
ఓకే రంజాన్నికి షాపింగ్ చేశారు ఎంత షాపింగ్ చేస్తారు చేస్తే ఎప్పుడైనా
అనేది ఏం లేదు సటన్ అమౌంట్ అని ఏం లేదు మనకి నచ్చితే ఆ ఐటం ని బ ట్టి షాపింగ్ చేస్తాను ఎక్కువగా నేను డ్రెస్సులు పర్చేజ్ చేస్తా అన్నట్టు
ఓకే
వచ్చేసి మనకి ఇప్పుడు టాప్ అయితామో కావచ్చు లేకుంటే పైన్ షర్ట్స్ కావచ్చు జీన్స్ కావచ్చు ఇటువంటివి నేను ఎక్కువ పర్చేస్ చేస్తాను
ఓకే ఇట్లాంటివి ఎక్కువ పర్చేస్ చేస్తరా
ఇవి మనకి వచ్చేసి నేను నేరుగా షాప్ కి వెళ్ళి పర్చేస్ చేయడం చాలా తక్కువ అన్నట్టు ఎందుకంటే షాప్ కి వెళ్తే స్టాక్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది కా కాకపోతే అక్కడ ఆ మనం ఆన్లైన్ లో చూసుకుంటే చాలా వేరియేషన్స్ కొంటాం ఆ కొత్త కొత్త వేరియేషన్స్ కనిపిస్తాయి అవన్నీ కనిపిస్తాయి అటువంటప్పుడు ఏం చేస్తాం అంటే మనము అటువంటివి పర్చేజ్ చేస్తే చాలా మంచిగా ఉంటాయి కాకపోతే మనకి నేరుగా వె కొనడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు డైరెక్ట్ మనం వేసుకొని చూడొచ్చు అంటే మనకి ఫిట్ అవుతుందా కాట్లేదా లూజ్ ఉందా టైట్ ఉందా కాకపోతే ఇప్పుడు మనం ఆన్లైన్ ద్వారా తెప్పస్తే ఎగ్జాంపుల్గా మనం ఫ్లిప్కార్ట్ కావచ్చు అమెజాన్ కావచ్చు
ఓకే అవునండి
కావచ్చు కాకపోతే మము ఫ్లిప్కార్ట్ కన్నా అమెజాన్ అంటే అన్నింటిలో ఆన్లైన్ షాపింగ్ లో మనకి అమెజాన్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది చూడ్డానికి
ఓకే అమెజాన్ లో కొంచెం ప్రోడక్ట్ క్వాలిటీ మంచిగా ఉంటది అంటున్నారు
ప్రోడక్ట్ క్వాలటీ మంచి ఉంటది ఫేక్ ఐటమ్స్ ఎక్కువేం ఉండవు అదే మీ మీషో లో మీషోలో చూస్తే ప్రోడక్ట్ ఒకటి ఉంటే ఒక్కసారి ఒక వేరే ఐటం వస్తు వస్తది చూడానికి ఏమో డిజైన్ వేర ఉంటది క్లాత్ వేరే ఉంటంది మళ్ళీ ఆ ఫ్లిప్కార్ట్ లో కూడా ఆ ఒక్కసారి అంటే మా మా ఇంట్లో ఒకసారి సిస్టర్ వాళ్ళు శారీ తెప్పిస్తే సేమ్ డిజైన్ అక్కడ చూపి వచ్చి వచ్చింది కూడా సేమ్ డిజైన్ కాకపోతే అక్కడ చూపించేది బా అంటే భారీ క్లాత్ అన్నట్టు ఆడ
ఓకే ఓకే
పట్టు చీర లాంటిది ఇంటికి వచ్చేసరికి మొత్తం అది మనకి వంద రూపాయలకి యాబై కి వచ్చే చీర లాగా
అంటే ఇప్పుడు అళ చూసినట్టు నాణ్యత లేదన్నమాట మనకు బయట
లేదు మొత్తము వేస్ట్ ప్రోడక్ట్ అన్నట్టు అటువంటి ఫేక్ ఐటమ్స్ వల్ల ఏమైతదాంటే ఇటువంటి ప్లాట్ఫార్మ్స్ ఉంటాయి కదా
వీటి మీద నమ్మకం అనేది పోతది
ఆ ఇంకోసారి మనం పర్చేస్ చేద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను అంబే ఏ పర్చ జస్ట్ అది పర్ఫెక్ట్ందట్టు
ఓకే అవునా
అమెజాన్లో నేను ఎప్పుడైనా పర్చేస్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది ఐటంలో మనకి ఎక్కువ సార్ న నేనే త ఎక్కువ ఏం చూడలేదన్నా
ఓకే ఎట్ ఫ్రోడ్స్ ఏం లేవాన మ అమెజాన్ ప్లేట్ఫార్ర్మ లో
ఆ ప్లాట్ఫామ్ లో ఎక్కువని నేనైతే ఏలేదు మీషోలో ఎక్కువ ఉంటా ఎందుకంటే మీషో అనేది ఆ చాలా గ్రేట్ చీఫ లో ఐటమ్స్ పెడతా ఐమ్స్ పెటినే ఆ డ చీఫ క్వాలిటీ వస్తుంది అన్నట్టు మనకి
ఓకే మనకు ఆడ ఏం చూసామో మనకు అది ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది మనం రిసీవ్ చేసుకోగలుగుతాం అనమాట అదే క్వాలిటీతోని
అమెజాన్ లో అయితే మంచి క్వాలిటీ ఉంటుంది దీంట్లో అయితే క్వాలిటీ కొంచెం తక్కువ కూడా ఉంటాయి
ఇప్పుడు అలా క్వాలిటీ తక్కువ వచ్చిన దాంట్లో మళ్ళా మీరు రిటర్న్ ఏమైన్నా చేశారా
ఆ చాలా సార్లు రిటర్న్ చేశాము ఇప్పుడు క్వాలిటీ నాకు అనేది నేను ఎప్పుడైనా మీషో లో బుక్ చేయలేదు అమెజాన్ లో బుక్ చేశాను రిటర్న్ రిటర్న్ చేసిన సందర్భాలు ఏంటి అంటే మన ఎగ్జాపుల్గా ఎయిర్ బడ్స్ బుక్ చేశాను ఎట్ బు అ నే బోట్ కంపెనీ అ బోటు కంపెనీ బుక్ చేశాను బోటు బోటు రెండు వేరువేరు ఉన్నట్టు
అవునవును బోల్ట్ వేరు బోట్ వేరు అస్ అవునండి
లో బోర్టు బదులు బోల్ట్ బుక్ చేస్తేచ్చింది అదంతా కాలింగ్ పర్ఫార్మెన్స్ బాగాలేదు అడి
ఓకేనా నాయిసెస్ అయినా అవన్నీ అంత బాగాలేద అనమాట
ఆ కాల్ చేసి చూస్తే ప్రాక్టికల్ గా మనము అవి కాల్స్ అనేటివి సరిగ్గా వినిపించడం లేదు చెవులో పెట్టుకుంటే అందుకోసమే దాన్ని నేను రిన్ చేశను అవి కూడా క్సెప్ట్ చేశారు వాళ్ళ టూ త్రీ డేస్ త రిన్ చేసిన తీసుకున్నారు అంటే పన స ప్లేట్ ఉుది సెవె డస్ హాఫ్ అట్లా ఉంటది ఆ ప్రేట్ లో మనం
రిటర్న్ ఎస్ ఆ ప్రోడక్ట్ మనం ఆ డేస్ లో రిటర్న్ పెట్టుకుంటే మన రీస ర రటర్న్ ఆక్సెప్ట్వుయితు అన్నమాట
ఆ నేను మళ్ళీ ఒకసారి షూ కూడా బుక్ చేశాను ఆ షూ సైజ్ అనేది నాకు నచ్చింది కాకపోతే సైజ్ అనేది నాకు సరిగ్గా ఫిట్ కాలి సైజు రాక ఆ సైజు నాకు రాలేదు చిన్నగా అయింది చిన్నగా అయితే మళ్ళీ ప్రోడక్ట్ ని నేను రిటర్న్ చేయడం జరిగింది చాలా తక్కువ తక్కువ సాల రిటర్న్ చేస్ తను
ఓకే ఓకే అంటే మీకు అమెజాన్ చాలా నమ్మొచ్చు అని చెప్తున్నారు
ఆ ఒక విధంగా చూస్ అమెజాని నమ్మోచ్చు నా రివ్యూ ప్రకారం ఏందంటే అమెజా ని నమ్మచ్చు కాకపోతే మనం షాప్ లోకి వెళ్ళి కొనడం వల్ల ఏందంటే ఇప్పుడు కొంతమంది చూస్తారంటే ఏదైనా ప్రోడక్ట్ కొన్నాం అనుకుండి దాని యాక్చువల్ ప్రైస్ మనకు తెల్వదు మనం థౌసండ్ రూపీస్ అనుకోండి అక్కడ పోతే వాళ్ళ ఫిఫ్టీన్ హండ్రెడ్, ట్వల్వ హండ్రెడ్ అని అట్లా. ఫిఫ్టీన్ హండ్రడ్ అని చెప్పి, లాస్ట్ కి ట్వీల్వ్ హ్రెడ్రెడ్ అన్ అట్లా దీస్
అవునవును
ఇక్కడ తీసుకోవడం వల్ల ఏందటే మనకి బేరం చే రాకుండా మనకీ మార్కెట్ చే రాకుండా దీంట్లో మొత్తం ఉన్నదే చూపిస్తది
అవునవును అవును
ఇంకోటి ఏందంటే నేను మొన్ననే రీసెంట్గా ఫోన్ కొన్నాను
ఓకే న్యూ మొబైల్ పర్చేస్ చేశారు
ఫోన్ మొబైల్ పర్చేస్ చేశాను ఆ మొబైల్ కూడా మనకి ఆన్లైన్ లో కొనడం జరిగింది దానికి ఆఫర్ ఉండే ఫెస్టివల్ ఆఫర్ సంక్రాంతి ఆఫ్ అప్పట్లో నేన్ కొన్నాను
ఇప్పుడు ఇలా మీరు మీషో లో ఫేక్ ప్రోడక్ట్ ఒకటి రిసీవ్ చేసుకున్నా అన్నారు దానికి మీరు రివ్యూ కూడా ఇవ్వచ్చు గదా
ఇచ్చాను ఇచ్చాను రివ్యూ ఇచ్చాము రివ్యూ ఇచ్చాము దాంట్లో వాళ్ళకి ఒక కామెంట్ కూడా రేస్ జెస్ ము దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ప్రోడక్ట్ అని పో ఇం ప్రోడక్ట్ మంచిది కాదని నీకు రివ్యూ కూడా పెట్టాము కామెంట్ హలో
ఇలా పెట్టడం వల్ల కామెంట్ చూసిన వాళ్లక కూడా అర్థమయిపోతది ఇదంతా స్కామ్ అని చెప్పేసి మీరు ఇంకో నలుగురికి హెల్ప్ చేసిన వారు అవుతారు
అవునవును ఎందుకంటే అవును మీరు ఎప్పుడైనా మరి ఆన్లైన్ లో పర్చేస్ చేశారా లేకపోతే ఆఫ్లైన్ అంటే డైరెక్ట్ షాప్ ప
తీ తీ తీసుకున్నామండి మోస్ట్లీ నాకు ఎక్కువగా ఆఫ్లైన్లో తీసుకోవడమే బెటర్ అనిపిస్తది, ఎందుకంటే మనం ఫిట్టింగ్ చూసుకోవచ్చు ఇంకేంటి క్వాలిటీ అయినా మనం పెట్టే బడ్జెట్కి మనం బయట తీసుకోవడే చాలా వర్త్ అనిపిస్తది నాకైతే చాలా తక్కువ టైమ్స్ లో మాత్రమే ఆన్లైన్ లో తీసుకుంటాను, అది ఎప్పుడంటే కొన్ని కొన్ని ఐటమ్స్ మనకి ఆఫ్లైన్ లో దొరకవు చాలా నచ్చుతాయి ఆన్లైన్ లో అయితే చాలా వెరైటీస్ చాలా మోడల్స్ చాలా చాలా ఉంటాయి బయటకంటే బయట చాలా తక్కువ మనకు దొరకడం సో ఇంకా తప్ పదువాది కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్ లో తీసుకుంటాను ఇలా నాకు కూడా ఒకసారి అయింది. నేను ఫ్లిప్కార్ట్ లో ఈ ట్రాక్స్ ట్రాక్ ప్యాంట్స్ ఆర్డర్ చేశాను అయితే నేను బ్లాక్ కలర్ పెట్టుకుంటే అది నావీ బ్లూ వచ్చింది ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పేసి ఇంకా రిటర్న్ ఏం పెట్టుకోలేదు, కాపోతే దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్ అయ్యాను అనుకోరాదండి, ఇలా ఈ ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్ బెటర్ అనిపిస్తా అన్నమాట మోస్ట్లీ చాలా వరకు అయితే ఆఫ్లైన్లో తీసుకుంటాను, రీసెంట్గా పండక్కి తీసుకున్నప్పుడు కూడా ఆఫ్లైన్ లో తీసుకుంటాను. కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఆన్లైన్ లో తీసుకుంటాను ఆన్లైన్ లో ఈ మీషో ఇట్లాంటి వాటిలు కాకుండా కొంచెం మింత్రా ఆజియో అట్లాంటి ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్ అయినా కొంచెం బెటర్ మరీ మీషో మీషో కంటే ఇవి చాలా బెటర్ అనిపిస్తుంది నా వరకైతే
అదే మరి ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బయటనే తీసుకుంటారా లేకపోతే షాప్ లో తీసుకుంటారా
ఆ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కూడా బయటనే తీసుకుంటామండి మోస్ట్లీ ఈ ఆన్లైన్ లో తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడను అన్నమాట ఏదైనా
ఆ
ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫోనే తీసుకున్నా కూడా మనముందే షాప్లో అయితే ఓపెన్ చేసి మనముందే టెస్ట్ చేసుకోవచ్చు మనమే ఓపెన్ చేసుకోవచ్చు
ఉమ్
అలా అన్నమాట అదే ఈ ఆన్లైన్ లో తీసుకుంటే వాళ్ళకి ఒకసారి ఓటీపీ చెప్తే మళ్ళీ ఇంకా మనం అది రిటర్న్ పెట్టుకోవాలి మళ్ళీ వాడు వన్ వీక్ అట్లా పడుతుది రిటర్న్ తీసుకోపోవడానికి ఇవంతా చాలా కొంచెం చికాకు ప్రాసెస్ అనమాట
అవునవును మనకైతే డైరెక్ట్ ఫోన్ తీసుకుంటే ఏంటంటే ఫోన్ అక్కడనే చూసుకోచ్చు కాకపోతే నాకు చిన్న బెనిఫిట్ ఏందంటే ఇప్పుడు నేను మొన్న పర్చేస్ చేసిన ఫోన్ వచ్చేసి ఫెస్టివల్ అప్పుడు పర్చేస్ చేస్తే నాకు డిస్కౌంట్ వచ్చింది ఎంత నాకు అమె జాన్ లో అమెజాన్ లో తమ్ముడు బుక్ చేశాడు నాఫోన్ నీ ఆ మొబైల్ ఊహు కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ ఉండే నాకు వచ్చేసి ఫిఫ్టీన్
అంటే మనం ఎక్కువ పర్చేస్ చేస్తే మన కొన్ని కు పన్స్ వస్తాయి ఆన్లైన్ లో అవి చాలా బెనిఫిట్ అండి తీసుకోవచ్చు
కూపన్స్ కాదు ఇప్పుడు దాన్ని అక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డు హెచ్డడిఎఫ్సి కార్డు కి సంబంధించింది ఓ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫర్ ఉండే దాని తర్వాత వచ్చేసి ఫెస్టివల్ ఆఫర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉండే ఆ తర్వాతికొచ్చి ఆది అప్పుడు ఫెస్ట్ ఫెస్టివల్కి ఏం చేసినంటే ప్రైజ్ ని తగ్గించిండు తగ్గియడం వల్ల నాకు మొత్తము ఈ టూ థౌసండ్ ప్లస్ మొబైల్ ఇప్పుడు నైన్టీన్ థౌసండ్ ఉందది నేను కొన్నదెంత ఫిఫ్టీన్ థౌసండ్ కి ఇప్పుడు మార్కెట్ లో నైన్టీన్ థౌసండ్ ఉంది ఫోర్ థౌసండ్ మా నాకు బెనిఫిట్ అయింది
ఫర్స్ ఏమన్నా ఉప్పుడు మనం చూసి ఇలా కార్డ్స్ అవి యూజ్ చేసి తీసుకోవచ్చండి
తీసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్గా అదే నేను మీరు చెప్పినట్టు బయట ప్రోడక్ట్ తీసుకుంటే ఇదే ఐటమ్ ఎంతక ఫరి నైన్టీన్ థౌసండ్ ఇం కావాల ఎక్కడ బయట పోతేేం చేసడు సార్ మేం బయట్నుంచి తెప్పి ను ఆ మాకు కొద్దిగా
ఇంకా అవును ఎక్స్ట్రా చార్జెస్ ఇవ్వని అవ్వని.
ఆ నైన్టీన్ థౌ నైన్టీన్ థౌసండ్ మనకి యాక్చువల్ ప్రైజ్ అయినప్పుడూ వాడు ఏం చేస్తాడు నైన్టీన్. థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయినతీస్ ద లాస్ట్ కి, ఇప్పుడు నేను తీస్కుంది నైన్టీన్ థౌసండ్ మొబైల్ ఒచ్చేసి ఎంతకొచ్చింది నాకు ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ రూపీస్ ఒచ్చి చార్జెస్ పడ్డయ్ అంతే.
అవునండి మల్లీ ఇప్పుడు ఈ ఆ ఆన్లైన్ షాపింగ్ వల్ల మనకి టైము సేవ్ అయితది. ఇంకా ఈ తిరగడం ఇ అట్లాంటివి అట్లాంటివి ఏముండవు, మనకి ఆ జస్ట్ ఆర్డర్ ప్లేస్ ఆర్డర్ చేస్కుంటే మన ఇంటికే వచ్చేస్తది అదొకటి బెనిఫిట్ మనకి.
ఓకే ఓకే, ఇప్పుడూ మీరూ ఈ ఆన్లైన్ షాపింగ్ కాకుండా ఇప్పుడూ మనకీ ఆన్లైన్ షాపింగ్ లో మనకి కొ రగాయలు గూడా తెప్పిచ్చచ్చు, అ ఇన్స్టామార్ట్ అనీ అవన్ని గుడా ఇప్పుడు వచ్చాయి కొ
చాలవ అన్నీ మోస్ట్లీ చాలా వరకు దొరు కేస్తున్నాయి ఆన్లైన్ లోనే.
అవునవును.
ఇలా చెప్పుకుంటు సరేఅండి. థాంక్ యు.